ఏం చేస్తున్నావ్
ఏ ఉన్నది ఏంలే కూసున్న నువ్వేం చేస్తానవు
ఏమున్నది ఏమో లే
ఉహ ఇంటికాన్నే ఉన్నావా
ఆ ఇంటికానే ఉన్న
ఉహు తిన్నవా మరి
తిన్న నువ్వు తిన్నావా
తిన్న
ఏం కూర
ఈ రోజు ముంకైకరి మీది
మాది క్యాబేజ
ఉహు అయ్యో ఇంటికి పోయినాక కూడా క్యాబేజీ తింటానావా ఓ చికెనో మటనో తిమ్మన పోయినా మీ డాన్ని
తెస్తాడే అని నేనే తెమ్మన్లే
ఉహు ఎం చెత్తళ్ళు మీ ఇంటి పక్క వాళ్ళు
ఏమున్నది ఏంలే ఊటీగా నే కుసున్మం సం గదా
ఉమ్ పచ్చిస్ ఆడతరు కదా
అవ్నడుతారు వర్షమ పచ్చేస
ఉ హ ఆడతాల్లా మరి
అడ్తరు
ఉహు ఈ అందరికి ఎగ్జామ్స్ అయిపోయినయి ఈగ అందరు ఒత్తరింటికి
ఆ
ఎవుగాది ఎంజాయ ఎత్తానవ బాగా షాపింగ్ చేసినవా
పండగ రాలే కదా ఎంజయ్ ఏం ఎంజాయ్
అయ్యో షాపింగ్ అటో ఇటో ఒతరు గద
షాపింగ్ జేయలేదు ఇంకా చెయ్యాలి ఇగ
ఊమ్ ఈ ఫోర్ డేస్ ల లా చెత్తవ
ఆ
ఉహు మొన్న మీ ఫ్రెండ్ పెళ్ళయిందంటగా పోయినవ మరి
ఆ పోయినా
ఊహ్మ్ ఏం బేటిరు
డ్రెస్సింగ్ టేబుల్ పెట్టినం
ఊహ్మ్ ఓన్లీ గర్ల్స బాయిస్ గూడనా
గల్స్ బాయస్
ఊహ్మ్ అందరు వెట్టీరా
అవున్ మరి నువ్వుప్పుడే చేస్కుంటన్నవ్ పెళ్లి
నీ నానకి ఇప్పుడెక్కడ ఇంకా ఫోర్ ఇయర్స్
అయ్యో నీ పెళ్ళి కద్దాం అనుకుంటనమండి ఇక్ తొందర చేసుకురాదు
ఫోర్ ఇయర్స్ వరకు వేసుకుంటప్పుడ్రా
అయ్యో ఇప్పుడు చేసుకో
ఇప్పుడంటే ఇప్పటికి ఎవరు దొరుకుతారు మరి మావొలు చెయొద్దా ఇప్పుడు
అయ్యో
మాకు జాబ్ రావద్ద
ఆహా
నువ్వు చేసుకోరా సపడేకా
చేసుకుంటాను ఈసమ్మ ఈస సమర్లా
ఊహ్మ్ అబ్బాయేవరు మరి
అబ్బాయా వేరటోడు
మీకు దగ్గరోలేనా
కాదు
ఆ
వేరే వాళ్ళు
ఊహ్మ్ మీక్యాస్టేనా
ఆ మా క్యాస్ట్ ఏ
లవ్ ఆ అరెంజ్ ఆ
లవ్ మ్యారేజు.
ఓహో! ఏపనించి?
ఎప్పనించల, మొన్న నించలే.
అవునా!
అ, అవును.
మీ ఇంట్లో ఏపినవా మరి?
సేప్పిన.
ఏమన్నరు, ఒప్పుకున్నారా?
హా.
అహ ఎంతున్నది ఆస్తే మరే?
ఎవళకి?
అబ్బాయి వాళ్ళకి?
ఏమో తెలియదు.
అయ్యో తెలివనిది మరి ఎట్ల ఒప్పుకున్నారు మరి మీ పేరెంట్స్?
ఏ పేరెంట్స్కి తెల్వదు
ఆహా మరి చేసుకుంటా అంతున్నావ్ మరి ఒప్పుకుంటార వాళ్ళు?
ఇప్పుడేక్కడిది ఇప్పుడు కాదు పేళ్లి
అయ్యో సామ్మర్ లోనే సామ్మర్ వరకిఒప్పు కోద్దా
సమ్మెర్ లో అస్సల కాదు. ఇంకా? ఫై ఇయర్స్
ఆ ఫైవ్ ఇయర్స్ వరకు అట్లే ఉంటావా ఇంకా
హా..
ను పెద్దదానివి మీ ఇంట్లో చేసుకో
చేసుకొను ఇప్పుడే
జాబ్ చేత్తావా?
హమ్
ఉహ్మ్. జాబ్ వొచ్చినంక ఎస్కొ ఇగ.
హమ్
నీకంటే చిన్న చిన్న వాళ్ళందరికీ పెళ్ళైతంది. మీ ఫ్రెండ్స్లలో నువు చేసుకోవా?
చేసుకుంట నెక్స్ట్ నేనే.
ఉ ఇక చేసుకో అసలే అబ్బాయిలు కరువు ఉన్నారు ఎదురు కట్నంమిచ్చి వేసుకుంటరు నిన్ను ఏ ఊరు మరి అబ్బాయిది మీ దగ్గరనే కద
ఆ మాదగ్గరనే మావూరె
ఇంకేడి రోజు మీ అమ్మళ్ల ఇంటికి మీ అత్తగారు ఇంటికి రోజు తిరగవచ్చు
ఆ ఏ రోజు ఈ కలికక్కదిర్గాచ్చు మంచిగా
మ్మ్
ఈడుండచ్చ ఆడుండోచ్చు
మ్మ్ అందుకే వేసుకుంటానా ఆ ఎవరికన్నా తెలుసా మరి మీ చెల్లవల్ల కి గిట్ల
ఏంటివి
నువు ఇట్ల చేత్తానవ్ అని
ఏ అందరికి తెలుసు
హ మరి మీ ఫ్రెండ్స్కి చెప్పినావా
చెప్పినా అందరి చెప్పిన
అవునా నాకు ఒకదానికే చెప్పలేదా
ఏ నీకు కూడా చెప్పినట్టున్నా
ఏమో నాకైతే గుర్తులేదు
అయ్యో మార్చిపోయినవా ఆల్రెడీ
ఏమో నాకైతే ఫస్ట్ టైం చెప్తానట్టు అనిపిస్తాంది
ఆహా ఓ అవునా మ్మ్ హ్మ్
ఇంకా ఏసి వేసుకున్నవు కూలర్ వేసుకున్నవా
నేనా ఏసి ఏ సే
హ్మ్ మంచిగా సల్లాగా పండుకుంటనవ్ ఇంట్ల
ఆ అయంత మ్మ్ మీ మమ్మీ వాళ్ళ ఏం చేస్తారు
మా మా మమ్మీ వాళ్ళు ఆ పొలం కాడికి పోయిరు అయిపోయిందా ఏం ఏం వేసిరు ఈసారి మోక్కజొన్నలు ఇంకేమన్న వేసిరా
మక్కజొన్నలుగా అంతే
కోతిలు వస్తానయా మరి
ఎత్తలేవు
కోతులు వాథలేవా
అత్తలో మీ ఇక్కడ వత్తనయ
మా కాడ ఫుల్ కోతులు వాతానే
ఆహా
ఇళ్లలో కోతులే బైయి కాడా కూడా కోతులే మీకు మంచి బెనిఫిట్ వస్తదిలే ఈసారి కోతులు రాకుంటె ఇంకా ఒక్కదాని మీ పోయినాం ఇంటికి మరే
ఆ ఒక్కదానినే పోయిన
తొందరనే పోయినవు మరీ
ఆ ఏంటిది
పండుగా రాలే తొందరనే పోయినవ్ అంటన్న
ఇ మామ మమ్మీద అమ్మ అంద పైనా
ఆహా ఉన్నదా మరి మీ మమ్మీ ఇంటికాడ అని చెమి చెల్లెని స్కూల్కి పంపించిే నువ్ ఇంటికాడ ఫోన్ తెస్తానవా హలో మీ చెల్లెనికి స్కూల్కు పంపించి నువ్వు ఫోన్ చూస్తానవా
మ తమరి స్కూల్ వప్పా
పోతాం పోయిండ వాళ్ళకి సాటర్డే నుంచి హాఫ్ డే స్కూల్ అంటే ఆఫ్టర్నూన్ పోతాడు
ఎందుకు అ బస్కూ ఎక్జామ్సా
ఆ వాళ్ళది వాళ్ళ స్కూల్ సెంటర్
టెన్ క్లాస్ ఎక్జామ్స
ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయంట అయితే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళ క్లాసులట మొన్న చెప్పిడు నిన్న ఫోన్ చేస్తా అన్నాడు మీ చెల్లె వాళ్ళు మరి మీ చెల్లె వాళ్ళు ఎట్లా పోతారు
మా చెల్లె వాళ్ళ మా చెల్ల వాళ్ళ ్యానే వస్తది వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు అభడెస ఏ ఉండయి వాళ్ళకి ఏమ్ ఉే వాళకి సెంటర్ పడది ప్రైవేట్కూ ప్రైవేట్ స్కూల్ కదా ప్రైవేట్ స్కూల్గాద
ఆహా
సెంటర్ వాళ్ళది వాళ్ళకి సిబిఎస్ఈ అప్పుడు పాపు కర్ణలు ఉంటాయి
హా ఆఐపి సబస సిీబిఎస్ ఎజామ్స్ మీ చెల్ల కూడా కూడా సిబిఎస్ఏేనా
ఆ సిబిఎస్ఈ బం కా అదు కాదు స్టేట్
స్టేటా హ సో మీ ఫ్రెండ్స్ ఏం చెతారు వండుకున్నారా
ఆమె ఫోన్ మాట్లాడుతున్నా ఆమె వళకోండి ఇంకో ఆమె వంళకున్నట్టుంది
హ ఫోన్ చూతారా ఎప్పటి దాకా చూతారు
పోఓనా అట వెళ్దక చూస్తస్తారు
హ హమ్
ఫ్రెండ్స్ ఫ
మా ఫ్రెండ్స్ టెన్ థర్టీ లెవెన్ వరకే వండుకుంటారు
అయ్యో అంతాయనా
అంతే
ప పో త సె జుడారు గద కోనసా మీల
చూడం మేము అసలు ఫోన్ అంటే మాకు అసలు చూడవద్ది
చదువుకుంటారు కదా ఏమైనా మీరు
ఆ చదువుకుంటాం మే మాకు ఫైన్ సిక్స్ నుంచి సెవెన్ వరకు స్టడీ అయవారు
ఆ
మేము ఫోర్ థర్టీకి అట్లొచ్చి స్నానాలు వేసుకొని వెళ్తాం మళ్ళా
ఆహా నైట్ ఎత్ర నైట్ చేయొద్దు స్నానం ఎప్పుడైనా మార్నింగ్ చేయ్యాలి
మార్నింగ్ చేయాలంటే మాకు టైం ఉండది
ఏ నైన్ థర్టీ కదా కాలేజు ఏయి చెప్తారు పండుకుంటారు అప్పటిదాకా
నైన్ త ఇటికి పండుకోము అప్పటి వరకు కాని తొందరగా లేస్తాము ని అప్పటి వరకు బాత్రూమ్స్ ఖాళీ ఉండొ సూపర్ సీనియర్ సీనియర్ అక్కవాళ్ళు వస్తారు అట్లా మేం చెయ్యం మేము ఈవినింగ్ ఏ చేసి పడుకుంటాం మీకంటే మీకు ఎవరు రారు కాబట్టి మీరు మార్నింగ్ లేసి ఇస్తారు బా ఉడుక పోస్తాంది ఈడ మాకు
అయ్యో
కొంచెం ఏసీ పంపియొచ్చుకదా
పంపిస్తా
పంపి ఒక ఏసి మీపేరు మీద
పంపిస్తా
ఏసి ఐస్ క్రీమ్స్
షాప్ పెట్టిన షా షాప్ పెట్టిన అక్కడా
ఎక్కడా మీ ఊర్లోనా
ఆ
అయ్యో మరి నాకు చెప్తే నేను వదును కదా
నేను ఇప్పుడు చెప్పినా కదా రా
సరే పోయిటప్పుడు వ తనకి ఏమేమి కావాలో అవి చెప్తా ఒక రోజు లిస్ట్ రాసి పెట్టుకో అనునాయ మరి మీ షాపుల